హలో
హలో చెప్పే ఏం చేస్తునావ్
నేనా అట్లా పడుకోనున్న
ఏం నిద్దరొస్తుందా అప్పుడే నీకు
లేదు వే అల్సట్టై పోతుంది
ఏం పని చేసినావు పొద్దు నుంచి పొద్దున్న ట్రైనింగ్లో ఏం చెయ్యాలా అక్క గమ్మునున్నాము
ముందోచ్చి కూడా ఏం పీకింద్లే
కాదు చాలా స్లోగా చెప్తున్నాడు కదా ఇప్
ఆ అంతే నే గా
రోజు లో ఒక ప్రోగ్రాం చెప్తాడు
హ అంటే నిన్న ఈ రోజు నార్మల్గా కొత్త టాపిక్ స్టార్ట్ చేసినారూ ఎవ్వరు రాలే కాబట్టి ఇంక ఏం చేయలేదు
ఆ శ్రావణికిి ఆ అబ్బాయి ఫాస్ట్ గా పోతున్నాడు అనిపి స్తాందంట ఇంకా ఎంత స్లోగానే స్వామి
అదే కదా
రోజు అంతా కలిపి చెప్పిందే చెప్పి ఒక ప్రోగ్రామ్ చెప్తాడు అంతే
ఆ అందరికి అర్థం అవ్వాలని స్లోగా చెప్తాడు మీ కోసమైనా థాట్ వెల్ ప్లే గేమ్
ఏం గేమ్ కాల్ తర్వాత లూడో ఆడదామా ఒక గేమ్
నిలబడాలా ఆ ఓకే కల్ నేను అనేది కాల్లోనే ఇప్పుడేమన్నాడ మాట్లాడతా
వద్దు వద్దు
ఆ మళ్ళ నీకు చెస్ ఆడేకి రాదు కదా
నాకు చెస్ రాదు లే నువ్వు పోయిపోయి రెజ్యూమ్ లో చూసి పెడతా అంటున్నావ్ నాకు అర్ధమే కాదు అది
చెస్ ఎట్లా ఆడలో చెప్తా కదా నేను చెస్ లో ఏమేమి ఉంటాయి ఏన్నో తెలుసా
ఆ క్వింగ్ క్వీను ఒక ఎలిఫెంట్ హార్స్ ఇంకా ఆ బటులు
కామెల్ సిక్కా సోల్జర్స్
కామెల్ ఉంటా దా
ఆ
కామెల్ ఏమో తెలియదు నాకు
కామెలేవే
క్యామల్ కాదు ఎలిఫెంట్ కదా
ఎలిఫెంట్ ఉంటుంది హార్స్ ఉంటుంది హార్స్ పక్కన ఉంటుంది క్యామెల్ ఓన్లీ క్రాస్గానే పోతుంది అది ఎలిఫెంట్ అయితే వర్టికల్ హారిజెంటల్ రెండు పోతుంది ఆ ఇంకా ఈ హా అయితే ఎల్ షేప్ పోతుంది
ఉమ్
క్యామెల్ వచ్చి రైట్ ఎల్ బ్లాక్ లో ఉంటే బ్లాక్ లోనే పోతుంది క్రాస్ గా పోతుంది
ఒకసారి ఆడిన లే సోల్జర్స్ అంటే ఫార్వర్డ్ టూ స్టెప్స్ అయినా పోతంది కదా తుంది కదా
స్టేమ్ ఒక్కటి టూ స్టెప్స్ ఇంకా నెక్స్ట్ అం తా హా సింగిల్ సింగిల్ స్టెప్పు
దానికి ఆపోజిట్ కలర్ లో ఎవరన్నా ఉంటే దాన్ని చంపేయోచ్చు.
ఫైనల్ గా ఏమవ్వాలా ఎవరిని చంపాలా విన్న్ అవ్వాలంటే.
ఇప్పుడు నువు వైట్ అయితే బ్లాక్ లోండే రాజుని చంపేస్ చెక్ మేట్ పెట్టి చంపేల్లా.
రాజున్ చంపాలా మేయిను
ఊ రాజున్ చంపాలి చెక్మెేట్ పెట్టి. అటు పోకుండా ఇటు పోకుండా పక్కట్ బందీ చేయాలి అనుకోవే.
ఇంగట్లా
ఉమ్ ఏమోలే
బాగ
ఒక్కసారి ఆడిన్నా ఈ ఫోన్ ఫోను లో అనుకో అదే చూపిస్తుంది. అంటే ఎట్లా వెళ్తుందీ ఇది అని. ఈ హార్స్ ఎల్షేప్లో ఎళ్తుంది అట్లా అదే చూపిస్తుంది.
పాసిబులిటీస్ ఉన్నాయన్ని చూపిస్తుంది ఫోన్ లో.
ఈ గూడా చూపిస్తుంది.
మనం రియల్ గా ఆడితే బాగా తెలుస్తుంది. బిగినింగ్ లోనే అది ఆడకూడదువే ఫోన్ లో
ఆ ఏమే
అంటే నీకు ఇంకా గేమ్ ఏం వస్తుంది అన్నీ అదే చూపిస్తుంది ఎక్కడ పెట్టాలా అని ఆలోచించావు గదా నువ్వు. అట్లా ఊ ఆ వస్తుందే
పొట్టొళ్లు గెట్టోలు అన్నట్టూ బుర్ర బాగా షార్ప్గ ఉంటది ఎప్పుడు.
అట్లేం లేదు లే ఏందో క్యారమ్స్ వచ్చే కానీ క్యారమ్స్ అంత గట్టిగా స్ట్రాంగ్ గా కొట్ట్లేను.
ఏంది వే
మేమ్ ఓరోజు మేం మిడ్ నైట్ లో ఆడినాం వే ఈ ఆరోజు ఏంద్ బా సినిమాకు పోయినామని చెప్పినా జూడు డెకాయెట్. అప్పుడు దర్శన్, థామస్ వచ్చినారు వే రిషి వాళ్ళతో ఉన్నారు అని చెప్పలే.
మూవీ కా
మూవీ కాద్ వే మిడ్ నైట్ ఇక్కడ ఉండ్ లే సూపర్ మార్కెట్ పక్కనా. అక్కడికి వచ్చిన్నారా ఇంగ అప్పుడు కూర్చొన్ ఆడినం నేను అహ నేను థామస్ ఒక టీము వీళ్ళు ఇద్దరు ఒకట్ టీమ్ అట్లా వాళ్ళు అట్లా కీర్తి అట్లా అందరు అడినం తర్వాత ఇంగ నేను తింటా ఉంటే ఇంగా థామస్స్ కీర్తి అడినారు. బాగా ఆడతాడు వాడు బాగ్ కొడతాడువే ఆ దర్శను, టీడి, నేను థామస్ కూడా ఆడినాంవే. నేనైతే ఒక కాయిన్ గాని కొట్టలేదు దర్శన్ కొట్టాడు. ఆ వాళ్ళే విన్ అయ్యారు అనుకుంటా ఆ. తర్వాతా వీళ్ళతో ఆడినం.
ఎవరు వే రూమ్ లో గోళ చేస్తున్నారు.
అట్ల
ఉ
అందరు రీల్ చేస్తాంది పర్సన్గా
మీరు అంద బాంటారు కదా రూమ్ లో అంటే మాట్లాడుకుంటా ఏందో వే నాకు రూమ్ లో
ఒ
ఎం లే అ పిల్ల ఉంగ చదువుకుంటా ఉంటుంది లేదంటే వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడుతా ఉంటుంది ఏదో పని చేసుకుంటా ఉంటుందివే
న్నయతో మాట్లాడ్తా
ఏందో ఏదో ఎప్పుడో ఒక సందర్భం వచ్చినప్పుడు ఏదైనా టాపిక్ ఉన్నప్పుడు మాట్లాడుతుంది అంతే ఏదన్నా చెప్పుకోవాలనుకు
మరి నువ్వు రూమ్ లో
ఏం చేసా వస్తానే ఫోన్ చూస్తా ఉంటా నిద్దరోస్తే పడుకుంటా లేదంటే వీడికి కాల్ చేసి మాట్లాడుతా
ఆ
వీడితో గొడవేసుకుంటా ఇంకా టైం అయితే తినెకి పోతా అంతే
మ్ హు నైట్ వచ్చి మళ్ళి పడుకుంటావ్
మీ రూమ్ లో లాగా ఆడుచుకోడాలు గలగలా మాట్లాడుకోడాలు
మా రూమ్ ఎప్పుడు గలగల గలగలా ఉంటది ఓ పిల్ల రిల్ చూస్తుంది ఓ పిల్ల అద్దం చూసుకుంటుంది ఓ పిల్ చదువుకుంటుంది నేను ఫోన్ మాట్లాడుతున్నా
ఆక్టివ్ లో ఉండేది ఎవరు మీ దాంట్లలో అందరికంటే
అఖిల
మ్ ఆఖిలా తర్వాత నువ్వు నీ తర్వాత భూమి భూమి తర్వాత కీర్తి
ఆ
ఉ
ఎ అఖిల నువ్ ఆక్టివ్ ఉంటావావే ఒ బిజి ఉందా ఆ ఉంటర్ లెవే అంటే మాటల్లో యాక్టివ్ అట్ల అమ్మా అ
అఖిలా వాళ్ళ క్లాస్ పావని ఉంది గదా మా రూమ్ లో
ఆ అ
వే ఆ పిల్లకి మా రూమ్ నచ్చలేదంటవే
ఏ మం
కాదు మా ఆంటి వాష్రూమ్స్ లేట్ గా క్లీన్ చేపిస్ తుందివే ఇప్పటికి చేపిచ్చి ఎన్ని రోజులు అయిందో అసలు
ఆ
దాంట్ల మాకు చెప్తుంది వే ఏంది రూమ్స్ ఏంది రూమ్స్ నాకు ఇక్కడ ఉండడం నచ్చలేదంటే అంటే మేము బోయి కడగాలా
అదే గదా అడగ ఆంటికి చెప్పువే అని చెప్పాలి నువ్వు.
ఆ ఏందో ఆమె ఒకొకసారి చెప్ ప్తుందంటా ఆమా పిలిపిస్తలేమా పనోళ్ళు దొరకలేదు. అని చెప్పిందంటా. ఇంకా ఈ రోజు మెసేజ్ పెట్టిందివే గ్రూప్లో. రేపు ఆంటి వస్తుంది లగేజ్ ఈ రోజు గ్రూప్లో మెసేజ్ పెట్టింది రేపు ఆంటి వస్ తుంది క్లీన్ చేసేకి లగేజ్ ఎత్తి ఎత్తి పెట్టండి అని.
ఆ
ఆ పిల్ల ఆ పిల్లకు ఉండడం ఇష్టం లేక ఇంటికి ఎళ్ళిపోయింది.
ఆ
హాలిడే అంట గదా వాళ్ళకు హాలిడే ఇచ్చినారువే ఈ రోజు.
ఏమో అబ్బా ఏం తీసుకుందిరా బాబు డేటా ఎనాలిస్టా, పైథానా.
పైథానేవే
వే మన క్లాస్ పక్క క్లాస్ వాళ్ళకి జరిగింది కదవే పైథాన్ ఆ పాప అట్ట చెప్పింటుంది.
ఏమోవే ఆ పిల్ల పోయింది ఇంటికి పోయింది.
భవ్య వాళ్ళు వచ్చినారు గదవే కాలేజ్కి సుమ్న వాళ్ళ ఫ్రెండ్ ఉంది చూడు.
వచ్చినారా?
హ్మ్ వచ్చింది భవ్య ఈరోజు.
ఈ
ఆ పాపకెందుకు లేదు మరి అంత నచ్చనప్పుడు ఎందుకు చేరింద్వే ఆ పీజీ వేరే పీజీకి పోవచ్చు కదా అని
నా నేను అదే చెప్పినా మాకు చెప్తే నాకు చెప్పలే శ్రావని కి జెప్పి
ఈ శ్రావణి అంటే మెతుక కదా చెప్పింటుంది అడుగుతే మా మమ్మల్ని అడిగితే మాకేం తెలిసింద్వే మేము ఎట్లనో అడ్జస్ట్ అయితాము నువ్వు ఆంటికి చెప్పాలా కొత్తగా వచ్చింది నువ్వే.
అంతేకదా మేము చెప్పినా పట్టిచ్చుకోరువే కొత్త వాళ్ళు చెప్పాలా.
కొత్త వాళ్ళు చెప్తే కొంచెం ఇప్పుడే ఫీజు కట్టాలి కాబట్టి చెప్ పట్టించుకుంటరు. అబ్బా మీ ఆంటీ బామాట్లాడతది స్వామి.
అవును.
మొన్న మేమంతా గొడవ పడి వస్తాన్నాం కదా చూసి వాడినిచూసి నవ్వుతుంది.
ఎవ్వర్ని?
థామస్ ని చూసి. మేము మీ పీజి దగ్గర నుంచే వచ్చిన్నే నేను, తిరుమలేష్, త్రిష
వచ్చేటప్పుడా ఆడ గొడవ పడినారా మీరు.
గొడవ అంటే గొడవ సాల్వ్ చేసుకొని వచ్చాం.
ఎట్లా సాల్వ్ అయిందివే.
ఏమోవే వాడు ఎందో చేసా పోయినామా పోతనే వాడు ఇంకా కోపంగా ఉన్నాడు, మేము చాలా లేటుకి పోయినాము వా చెప్పిన టైం ఒకటయితే పోయింది ఒక టైంకి.
అంటే మీరు మా కాదు మాట్లాడాలని
రెండు అనుకో యాక్చువల్లీ నేనేవే నేరేడుకాయలని చెప్నా కదా పోయేటప్పుడు. నువ్వు రానన్నావ్. ఇంకా నేరేడుకాయలు అన్నట్ల చెప్తేసరికి టీడీకి చెప్తే టీడీ అప్పుడు థామస్ టీడి మాట్లాడుకోలే కదా టీడీ రాననింది ఇంగ వాడు తామసే ఫోన్ చేసి టీడిని పిలిచ తర్వాత మాట్లాడి వాళ్ళిద్దరు తర్వాత త్రిషాన్ కూడ పి తీసుకోని ర పులమ్మా అని చెప్పినాడు ఆ అదొచ్చి నేను మాట్లడను తామస్ ఎందుకంటే ఇది జరిగింది కదా ఇట్లా నేను మాట్లాడను అని చెప్పింది
త్రిషతోన
ఆ త్రిషతో త్రిష త్రిషాన్ కూడ పిలుచుకొని రా అంటే మీ కాదు మీ ఇది ఒక ఇ జరిగిందివే ఏందంటే త్రిష దేనికో సెలె తె ఇన్ఫోసిస్కి
ఆ
ఆ ఇంక అది సెకండ్ రౌండ్ అంటా అది తర్వాత ఇంకో రౌండ్ ఏదో ఉంటే క్లియర్ అయితే సెవెంటీ థౌసండ్ సాలరీ అని చెప్పినారు అది మాకి సెవెంటీ
సెవెంటీ థౌసన
ఆ
అ
అదంత మాకు తెలవదు ఆ రోజు నేను నెక్స్ట్ ముందు రోజు వచ్చినావే నెక్స్ట్ డే ఇంకా నేను వాడు డీమార్ట్ పోయినామా ఏమో కావాలని పోయింటే ఇంగ అప్పుడు దీపు వచ్చింది ఇంగ దీపుతో మాట్లాడుతుంటే దీపు అట్ల అడిగింది ఏం కోటి ఆ ఇట్ల అంటేనే త్రిషాది శ్రీనాథ్ చెప్పన్నాడంటే అవునా మాకేం తెలిదు దీపూ అని అన్నాం నేను థామస్ అట్ల అందరికి తెలుసన్నా అని చెప్పింది ఏం అందరి తెలుసు అంటే టీడీకి కుట్టికి అందరికి తెలుసు అనుకున్నాం మేము
హు
ఇంగ వీడొచ్చి తామస్ లేదు లేర నేను వాడ్తో గొడవ పడ్తను లేదు లేరా టీడి తెలిస్తె ఈ విషయాలు నాకు చెప్తది అని అంటే వాడు ఏం విన్లే దీపుని నడిగిపిస్తే దీపు వచ్చి తెలుసన్నా అందరికి అని అనింది అంటె మేమిద్దరం మాట్లడట్లే గదా మాకు ఒక్కటి తెలిదేమో అనుకున్నాము బట్ యాక్చువల్గా విషం ఏంటంటే ఆ శ్రీనాథ్ కి కుట్టి కి శ్రీనాథ్ కుట్టికి చెప్పేసినాడు ఎప్పుడో కని కుట్టి చెప్పలే ఎవరికి ఆ నేను గాని ఎవరు చెప్ విడేమన్నాడు ఎవరు చెప్పొద్దు అన్నాడు ఏం వాళ్ళు చెప్పినప్పుడు నీకేమీ అది ఇది అనంటే సర్లే అని నేనున్న కానీ ఎందుకో నాకు టీడీతో ఆ ఇంగ అడిగా టిడి నిజం చాలా సార్ అడిగిన టిడి నిజం చెప్పు ఎందుకు పోయింది ఆ పాప్ బ్యాంగళూరు కి అది ఇది అని అడిగినా వే
హు
అడిగితే మామ వాళ్ళ ఇంటికి అంట అని చెప్పింది ఇట్ల గూడ అడిగిన మామ వాళ్ళింటికి ఒక రోజు